హాయిండి ఎలా ఉన్నారండి
బాగున్నాం అండి మీరు బాగున్నారా
ఆ అండి బాగున్నాం
ఏం చేస్తున్నారండి మేమేం లేదండి ఇంట్లో కూర్చున్నము ఊరికే టీవీ చూస్తూ ఉన్నాం
అవునా అండి ఇంకేంటండి మరి నేనే ఏం చేయలేదండి ఇప్పుడే ఆఫీస్ అయింది ఇంటికి వచ్చానండి మీరు
అవును అవునండి వెళ్తున్నానండి వెళ్ళి ఈ రోజు వచ్చేసా ఇక్కడ ఫుల్ వర్షం
అవునా
ఆ అందుకే తొందరగా వచ్చేసానండి నేను ఈ రోజు
మరి వీకెండ్ వస్తుంది కదండి వీకెండ్ ప్లాన్స్ ఏంటి అండి ఎక్కడికైనా ప్లాన్ చేస్తున్నారా
వి కేన్ ప్లాన్ అదే అండి చూడాలి నా బర్డే ఉంది అలాగే మా ఊర్లో లేపాక్షి అని ఒకటి ఫేమస్ టెంపుల్ ఉందండి
ఓహో నేను విన్నానండి లేపాక్షి అని టెంపులు అక్కడ అది అంటే పురాతనమైన అక్కడ ఏదో కథ చెప్తారండి అం టే ఎట్లా అంటే రాముడు ఆ సీతా దేవినీ ఆ రావణసు ట్రూడు అపహరించేటప్పుడు అది గరుడ పక్షి వచ్చి అడ్డుకున్నప్పుడు అది నరికేస్తాడు అంటా రేక్కని
అవునండి
అక్కడ నరికేసినప్పుడు సీతాదేవి లే పక్షి లే పక్షి అని చెప్తూ అది లేపాక్షి అని మిగిలిందం అంటా కదండి
అవునండి మీకెలా తెలుసండి ఇది
అంటే నేను వింటా అంటే నాకు ఇష్టం అండి టూరిజం ప్లేసెస్ ఇంకా మా ఊరు దగ్గర ఒకటి హేమావతి అని ఉందండి ఇప్పుడు మీరు చూస్ ఆ ఎట్లా అంటే మీరు ఎప్పుడైనా ఇక్క ఇక్కడ శివాలయానికి వెళ్తే అక్కడ అన్ని చోట్ల శివుడు శివాలి లింగాకారంలో ఉంటాడు కదండి. కానీ ఆ మా ఊరు దగ్గ్ గ్ర మనిషి ఆకారంలో ఉంటాడండి శివుడు
అవునా ఎక్కడ వస్తుందండి అది
అది మడకశిరా దగ్గర అండి మడకశిరా రొల్లా
ఎలా వెళ్తారండి అక్కడ ఎలా వెళ్ళొచ్చు
ఆటోలు ఆటోలు ఉండవండి మనము ఓన్ వెహికల్తొ వెళ్ళొచ్చు అంతే అండి.
ఓహో అక్కడికనే బస్సులు ఆటోలు అలా ఏమి లేవా అండి.
ఆహా అట్లా ఏమి ఉండదండి అమరాపురం డిస్టిక్కు బాగుంటుందండి పెద్దది అక్కడంతా పూ పూర్వకాలంలో రత్నాలు వై ఇప్పుడు హంపీలో మనము చూసుకున్నట్లయితే అక్కడ వజ్రాలన్నీ అమ్ముకుంటుండేవాళ్ళు కదండి.
అవునండి
ఇంగా వేస్కోని
ఆ
ప్లేస్ అక్కడ అండి
అవునా ఇక్కడ కూడా బాగుంటుందండి లేపాక్షికి వెళ్ళి రండి. అక్కడ చ్ ఆ అక్కడ లేపాక్షి టెంపుల్ క కట్టినారు కదాండి అగు స్తంభాలు ఉంటాయి కదా ఆ స్తంభం వొచ్చేసి కింద నేలకి ఆనుకోనుందండి పైకి ఉంటాది
ఆహా
తంభము కింద నేలకు అనుకోదండి పైన
మరి ఎట్లాండి అది టెంపుల్ దాని మీద ఎట్లా ఉంటాదండి.
లేదండి అక్ చానా గట్టిగా ఉంటాది అది చానా సంవత్సరాల క్రితం కట్టిండేది దండి అది అక్కడ ఉత్సవాలు కూడా జరుపుతారండి చానా గ్రాండ్ గా జరుగుతుంది.
మళ్ళా నేను విన్నది ఏమంటే అండి ఆ గుడి నిర్మాణం చేసేటప్పుడు ఇప్పుడంట అక్కడ వాళ్ళు ఉంటారు కదండి శిల్పి శిల్పి వాళ్ళు వాళ్ళకి వంట చేయడానికి ఒక ఆమే ఉంటదంటా అండి. ఆమ లోపలికెళ్లి వన్ ట చేస్తుందంట రండి తిందురు అని పిలిచిందంట పిలిచి ఇంకా కొంచెం సేపు అవుతుంది వంట తయారవ్వడానికి అని చెప్తే. ఆ శిల్పిలు ఏం చేసినారంటే అక్కడ ఒక రాయిని ఒక శివ్ గుడి లింగం కింద తయారు చేసినారంటండి అంటే పాము విప్పుకున్న బుడగలాగా కింద శివుడు అట్లే ఆ అదే లింగం చేసి ఆ ఇంకా ఆమె వచ్చిందంట బయటికి అది చూసిందంట ఇంత త్వరగా ఇంత బాగ్ కా మీరు చిత్రీ అకరించారా అని చెప్పేసి ఆ మ్మ షాక్ అయిపోయి అంటే అది నరదృష్టి టికి మూలం అన్నట్టు అది ఒక ఎక్సమ్పుల్ చెప్
అవునండి అక్కడ శిల్పాలన్నీ ఎంత బాగా చెక్ కింటారంటే అందరూ ఎంత గొప్పగా చెప్తారండి అది.
ఆ లోపలికెళ్ళి అన్నం తీసుకొచ్చి ఒడ్డించే లోపలే వాళ్ళు చెక్కేసింటారంటా అండి. చక్కింది చూసి ఆమె షాక్ అయిపోయి నరదిష్టి తగిలి ఆ బుడగం దగ్గర కొంచం చీలిందంటండి అంటే మన మన పెద్ద పెద్దోళ్ళు చెప్తారు కదండి నరదిష్టి అంటే ఏ దిష్టి అయినా ఓకే నరదిష్టి పడితే మనుషు లు నాశనం అయిపోతారు అది ఇది అని చెప్తారు కదండి దానికి పెద్ద ఎగ్జాంపుల్ అండి అదైతే
అవున బాగుందండి అక్కడైతే అప్పుడు సీతాదేవి కాలు పెట్టిందని తన కాల్ పాదం ఫుల్ అక్కడ అలాగే ఉందండి అ అక్కడ ఎనీ టైమ్ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుందండి వాటర్ అక్కడ లేకున్నా కూడ అక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఉంటుంది అంత పెద్ద ఫేమస్ అండి అక్కడ
ఓకే అంటే మొత్తానికి మీ ఊరు దగ్గర కూడ మంచి విజిట్ విజిటింగ్ ప్లేసెస్
అవునండి చానా బాగుంది అండి అక్కడ
హుమ్
మీరండి మీ ఊర్ సైడ్ ఇంక వేరేమీ లేవా
అదే అండి అది ఒకటి ఉంది ఇంకా ఇంక బెంగళూరుకి వచ్చే దారిలో చిక్బళ్ళాపూర్ ఉంది చిక్బల్లాపూర్ దగ్గర ఈషా ఫౌండేషను నంది హిల్స్ ఘాటి సుబ్రహమణ్య స్వామి మ్
అవునా ఎలా వెళ్తారంండి అక్కడికి అందు కంటే ఇక్కడ ఏమి ఫేమస్
అంటే అక్కడ ఇప్పుడు ఈషా ఫౌండేషన్ అనుకోండి అక్కడ ఏమంటే శివుడు పెద్ద రూపంలో ఉంటాడంండి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్ లో ని చూసినా కూడ తెలుస్తుందనమాట మీకు
అవునా అండి నేను వెళ్ళాల అనుకుంటున్నానండి ఎక్కడికన్నా ఏ వీలే కుదరదు ఆఫీసు ఇల్లు ఇదె అయిపోతుంది వెళ్ళాలి అ అని అనుకోని ప్లాన్ చేస్తున్నాము
గిరి అని కర్ణాటక దగ్గర ఒకటి ఉంది అండి డిస్టి్క్ కు ఇక్కడ ఏమంటే మధుగిరి అక్కడేమంటే అండి ఆ అవునండి అక్కడేమంటే ఆ బెట్టం ఆ కొండు ఉందండి
అ
కొండ వచ్చేసి సిద్దర్ బెట్ట అంటారండి అక్కడ పైన శివుడు ఉంటాడనమాట
సిద్ సిద్గంగి బెట్టాన
సిద్గంగి బెట్ట సిద్ద్దరు బెట్ట ఇంకోటి ఉ రెండు ఉన్నాయంండి అవి
అ
ఆ బాగుంటదండి అక్కడ కూడ నేను ఇప్పుడు దాక వెళ్ళ అది మధగిరి దగ్గరే అండి
అవునా అంటే వెళ్తూ వెళ్తూ రోడ్ లోనే కనిపిస్తా వస్తుంద దేవస్థానం లేదా కొంచం లోపలికి ఎలా ఉంటదా ఎలా అండి వెహికల్స్ ఏమన్న దొరుకుతాయ వెళ్ళ
అది తెలీదండి నేను కూడ పోలేదు మా ఇంట్లో ఇట్ల మాట్లాడుతుంటే విన్నానండి
అంటే కొన్ని దగ్గర్లా అక్కడే వెళ్లిి పూజలు చేసుకొని ఆ అంటే దేవుడి కి కోడి లేదా మేక ఇలా బలిచ్చిి అక్కడే వంట చేసుకొని తింటారు కదండి అలా
ఆ అంటే చికెన్ మటన్ న్ ఆ నాన్ వెజ్ ఉండవండి
ఓకె
నార్మల్ గా అంటే ఇప్పుడు మార్నింగ్ కొద్ది మంది ఏమనుకునింటారు ఒక్క, పొద్దుతో, ఎల్డింటారు, గదా, వాళ్ళింట్లో, ఏమన్నా, స్వీట్, జెసుకొని, అట్ల.
ఆ, ఇక్కడ, మా, ఊ, మాఊరి, దగ్గర, ఒక, ఊ. ఒక, విలేజ్, ఉందండి, అక్కడ, తుం ఏ క్ చాలా, ఫేమస్, ఓ గుడి. రత్నగిరి, అనీ, అక్కడ, జాతర, గుడ, జెస్తారంండి, ఇయర్లీ, వన్స్స్. అక్కడ, అక్కడంటే, నాన్ వెజ్, గుడ, చేయొచ్చండి, చనా. ఫేమస్, టెంపుల్, అది, చనా, భక్తితో, ఉంటారు.
ఆ, అంటే, నేను, విన్నానండి, రత్. రత్నగిరి, అంటే, అది, ఫోర్ట్, ఉంటుంది, గదండి, ఆడ.
అవునండి.
ఆ అంటే, అక్కడా, ర రత్నాల, దొరికే, ఊరంట, అదీ ఏ. అంటే, అప్పుడు, కాలంలో, అంటే, మన, అ అన్నలు, పెద్ద నాన్నలూ. తాతలు, ముత్తాతల కాలంలో, వర్షం, వొస్తే, కింద, ను. చ్చి అవి, ముత్యాలు, వొచ్చేవంట, అండి, పైకి.
అవునండి, నేను, కూడా, విన్నాను.
ఉమ్.
ఇప్పుడు, ఏమి, లేవండి, అప్పుడు, మన, తాత, వాళ్ళ, తాతకాలంలో, ఉండేవంటండి.
ఇప్పుడు, ఎలా, ఉంటాయండి. ఇప్పుడు, ఉండవండి, ఇప్పుడు, అంత, కలికాలం.
అవునండి, అదేమో, నిజమే.
అప్పుడెల, ఉండేదంటే, ఆ కాలంలో, పది, రూపాయలు, పడేసుకోవొతే, తీసుకో, నాన్న, నీదే, అ. నాని స్ అ ఇచ్చేవాళ్ళు, దీని మి ఇప్పుడు, ఎలా, అంటే. అంటే, నా పేరు, రాసి, నా నోట్, నేనే, కిందకేసినా, ఇది నాది, నా పేరు, గుడ, అదే, అన్నే సీ. సిచ్యువేషన్, అండి, ఇప్పుడు.
కానీ, టెంపుల్స్, వెళ్తే, ఒక ప్రశాంతంగా, బాటదండి. అక్కడకు, వెళ్లి, అక్కడ, దర్శనం, చేసుకొని, పూజలు, చేపిచ్చుకొని. ఎంత, బాగుంటందో, అండి, అక్కడికి, ఎళ్తే. కానీ, మధ్యకాలంలో, ఎక్కడికి, వెళ్ళలేదండి, దేవు.
మాయిన్, మాయి, మా ఊరి, పక్కలో, ఒక, ఊరుందండి, ఇ. పెద్ద చోలాగిరి, అని పీసిగిరి, అంటారు, అన్నమా. నా పెద్ద, చోళాగిరి, అంటారు, దాన్ని, అక్కడ, ఒకటి. పెద్ద కొండ, ఉంటుందండి, ఆ కొండలో, కింద, అ షి ఒక బం. బండ రాయి, ఒక, క్రాస్, గా ఉంటుందన్న, మాట, క్రాస్, గా. ఎంగిల్ షేప్ లో, ఉంటుందన్నమాట, లోపల, శివుడు, పార్వతి, రొండు, ఇద్దరు, ఉంటారన్న, మాట. నేను విన్నదేమం. అంటే, అక్కడ, ఎక్కడే గాని, మీరు ఇప్పుడు, శివాలయానికి, ఎక్కడైనా, విజిట్, అయింటారు, గదండి. మీరు, చూసుకుంటే, ఆ మీరు, చూసుకుంటే. ఎక్కడైనా గాని, శివుడు, పార్వతి, ఇద్దరు, కలిసి, ఉండరు, ఉండరు.
అవునండి, సపరేట్, సపరేట్, అంటది.
ఉంటాడు, లేకుంటే, పార్వతి, ఉంటారు, అంతే. సో అక్కడ, శివుడు, పార్వతి, పక్క, పక్కలో, ఉంటారండి.
అవునా, అండి. అంటే, అది వ్ కొండ, లోపల, లేదా కొండ, ఎక్కి, పోయికి, పోయి, చూడాలండి.
అంతే, అండి, కొండ స్టార్టింగ్, లోనే, అండి.
అవునండి, అంటే, కొన్ని, దగ్గర్ల, కొండ పైన, దేవస్థ.
ఆ కొండ పైన కూడ ఉందండి కొండ పైన కూడ చాల ఉంది ఆ ఎక్కొచ్చండి మేము చిన్నప్పుడంతా ఎక్కేవాళ్ళము అక్కడ అంతా ఏం చెప్పేవాళ్ళంటే పడుతుందండి ఒక టూ త్రీ హార్స్ పడుతుంది ఏమంటే మేము చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం కదా అండి ఆప్పుడు మా తతోళ్ళు గాని మాతో పాటు వస్తారు కదా అండి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా కథలు ఏమంటే ఇట్లా మిడ్ నైట్ లో అన్ని అంటే దా కొండ లో ఏమేం పక్షి ప్రాణీలు ఉంటాయో అవన్నీ జపం చేస్తాయంటండి శివుడి జపం
అవునాండి చన బాగుంటదండి అలా ఉంటే
ఇప్పుడు మేం పైకి ఎక్కినప్పుడు చికెన్ మటన్ అక్కడ చేస్తారన్ చేసేటప్పుడు వాటర్ కావాలి కదా వండుకొనికి అక్కడ నేను చూసిన మిరకిల్ ఏమంటే పెద్ద పండ్ ఉంటుందండి గుంత దాంట్లోత్తంతా చ్వేసింటారు ఆ నీల్లే మేము తాగుతామండి అవి ప్యూర్ ఫిల్టర్ వాటర్ ఉంటాయండి అవి
అవునండి అంటే కొన్ని అ అ అని చెప్తారు కదా దేవుడి శక్తి అలా ఉంటది అని
ఇప్పుడు ఆడ ట్రెక్కింగ్ పోతాం కదా అండి పిల్లల్లంతా ఆడుకునే కని పోతం కదా ఇప్పుడు మాకు దప్పిక అయింద అను అనుకోండి అక్కడెక్కడన్నా కొంచెం గుంతు ఉంది అనుకోండి వర్షం నీల్లు స్టోర్ అయింటాయి కదా అవి తగేస్తం అవి ఫిల్టర్ వాటర్ కన్నా బాగుంటాయండి ఫిల్టర్ వాటరే అవి
అవునండి అవును పొలాల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెరువుల్లో త తగితే అవి కూడా అంతే బాగుంటయండి
ఆ మళ్ళా అంటే అక్కడ వచ్చేసి ఇప్పుడు మనము ఇంట్లో మంచాలు ఉంటాయి కదండి మంచాలు మంచాలు ఉంటాయి కదండి అ ఇక్కడ రాజులు ఆ కాలంలో మంచాలు దీంతో కట్ కట్టుకున్నారండి ఏంది ఒక రాయి మీద ఒక రాయి పరుచుకొని కట్టుకున్నారు అది ఇంకా ఉందండి దాని మీద వంద మంది కూర్చున్నా కూడ కదలదండి అది
ఓ అవునండి సరే మరి ఇంకేమండి
అంతే అండి ఇంకేం లేదండి నేనైతే నాకు తెలిసింది అంతే అండి లేపాక్షి గురించి కానీ మీరు మంచి సమాచారాన్ని అందించినారండి
మీరు కూడ చాలా మంచి టెంపుల్స్ గురించి చెప్పారండి ధన్యవాదాలు మీకు కూడ ఓకే అండి బాయ్ అండి
ఇ స
అద గ్రీన్ కలర్ కలర్ పడుది